హలో నమస్తే అండి
అండి నమస్తే అండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగుండండి
ఆ బానే ఉన్నామండి
తిన్నారా అండి
చె ఇప్పుడు భోజనాలు అయ్యాయంండి
అవునండి తిన్నామండి తిని కొంచెం బయట చల్లగాంది రోడ్డు మీద అని ఉట్గానే బయట అట్లా నిల్చున్నామండి
అవునాండి ఈ సాయంత్రం రోడ్ల మీద చల్లనే ఉంటది వాకింగ్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నండి రోడ్ల మీద
అవునండి ఈ మధ్యల కొంచెం నడవాలండి నడుస్తేనే మంచిది
అవునండి నడుస్తేనే హెల్త్ కు మంచిది
బోధన చే ఆ తినగానే పడుకు వద్దటండి.
ఆ అవునా
మామ్మ అంటే మాకు అంటే ఇప్పుడు వెనకడ పెద్దవాళ్ళు అనేవాళ్ళు అండి తిన్న తర్వాత వ అడుగులెయ్యాలనీ
అవునా
ఇప్పుడు కొంతమంది తిని పల్లెం పక్క జరిగి జరిపి పడుకునుడె ఇగ
అవునండి కొంతమంది అలానే ఉంటరు
సరే
హ్మ్ ఉ బద్దకస్తులు ఉంటరండి మేమైతే వారం రోజుల క్రితము పుట్టపర్తి వెళ్ళొచ్చినమండి
ఓకే ఓకే భగవంతుడి దగ్గరికి
ఆ పుట్టపర్తి వెళ్ళొచ్చాము మాకు పర్తి యాత్ర ఉంటదండి వన్ ఇయర్ కి కొకసారి
అవునా
ఉమ్ పర్తి యాత్రకు వెళ్లొచ్చా మొన్ననే త్రీ డేస్ ఉంటది యాత్ర ఆహా సేవ గాదండి యాత్ర ఉంటది ఇక్కడ్నుండి మా డిస్ట్రిక్ట్ వాళ్లకి స్పెషల్ గా ఉంటది అన్నట్టు యాత్ర ఓన్లీ కొమరం భీమ్ డిస్టక్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అని జేప్పేసి ఇగ మా అదిలాబా పది జిల్లా వాళ్లకి అందరికీ యాత్ర ఉంటదండి యాత్ర ఓన్లీ ఈ డిస్ట్రిక్ వరకే ఇగ ఆ ప్రతి సంవ అవసరం ఉంటదండి, ఏ ఓన్లీ డిస్ట్రిక్ట్ వాళ్లే ఎళ్తారండి. ఏగస్ స్పెషల్, అన్నట్టు ఇగ ఈ డిస్ట్రిక్ట్ వాళ్లక. అవునండి చాలా సరదాగా ఉంటది అవునండి
భోజనాలు మరి వాళ్లు ఏర్పాటు జేస్తారా అండి అక్కడ.
ఆహా లేదండి మనమే అంటే మాకు కూపన్లు ఇస్తారు.
ఆహా
భోజనం వచ్చేసి పదిహేను రూపాయలు టోకెన్ ఉంటదండి
ఓకే ఓకే
చేసి టెన్ రుపీస్ టోకెన్ ఉంటదండి టోకెన్లు తీసుకోవాలే టోకెన్లు తీసుకున్నోళ్లకి కొంచెం ఛార్జ్ ఎక్కువ వడదు
ఉహుహు
ఇగ మనకు నచ్చకుంటే ఇగ మన ఇష్టం బయట తినేస్తే ఇట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటది భోజన్లకు తక్కువ ఛార్జ్ ఉంటదండి అక్కడ
అమ్మ ఫిఫ్టీన్ రూపీస్ కే భోజనం అంటే చాలా తక్కువ అండి
ఆ అవునండి భోజనం గూడా బాగు పదహేను రూపాయలకే భోజనము పది రూపాయలకి టిఫిన్ అండి
పదిహేను రూపాయలకి ఏమోస్తాందండి ఈ రోజులలో ఉహు ఒక పెరుగు ప్యాకెట్ వస్
టోకెన్లు ఇస్తారు గ్లాసేడు పెరుగు గూడా పోస్తారక్కడ
అవున
ఆ స్వామి సంస్థ అక్కడ అట్ల చేస్తుంది ఇగ కొంతమంది తినాలన్పించకుంటే అక్కనే సంస్థలనే ఇంకా వేరే వేరే క్యాంటీన్లు ఉంటాయి
ఉహు
ఇగ క్యాంటీన్ లోలకిలిస్తే ఇట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూప్ వేసి మనం తీసుకున్న దాన్ని బట్టి ఛార్జ్ వేస్తారు రెండు కర్రీసు అన్ అన్నము ఉమ్ అప్పడము
ఇవన్నీ పెట్టించుకుంటే దాని ప్రకారం ఛార్జ్ వేస్తారు. అక్కడ గూడా తక్కువనే ఉంటది ట్వంటీ ఫైవ్ రూపీస్ వరక్ భోజనం అయితదండి ఆన్ల అందులో ఇట్లా వేరే కంట్రీ కంట్రీస్ వాళ్లు అస్తారు గదా అండి అమరీక్ ఇగా ఇట్లా అచ్చే వాళ వాళ్లకి ఇంకా స్పెషల్ గా ఉంటాయి అండి అక్కడ
అవున మేము కూడా ఒకసారి షిరిడి అవునా
వాళ్ళ ఫుడ్ వాళ్ళకి వేరే ఉంటదండి వేరే
ఆ అంటే ఎవరు ఎట్లా తింటారో వాళ్ళకట్లుంటది.
ఆ వాళ్ళకట్లా ఉంటదంట అక్కడ
అంతే అంతే
వన్నీ పచ్చి కూరగాయలు, మొలకలు అన్ని దొరుకుతాయండి అక్కడ.
మ్మ్ చేస్తారాండి మీరు మొలకలు ఇంట్లో
ఆ ఇంట్లో తయారు చేస్తామండి మొలకలు
అవునా రుద్ర తింటారాండి పడి గడుపున.
ఆ పొద్దున తింటూడే మావారు అవి ఒక డే అంతా మార్నింగ్ నానబెట్టేసి సాయంత్రము ఇట్లా మూటగట్టి పెట్టేస్. స్తుంటిమి తెల్లారే వరకు మొలకలోస్సయండి.
బరువు పెట్టాలే కదండి
ఉ మొలకలోస్సయి శనిగలను, కొన్ని పెసళ్ళు. నాణబేట్టి మూట గట్ తెస్తుంటిమి అయి తడుపుకుంటూ ఉండాల క్లాత్ ఎప్పటికి.
అవునాండి
ఎదురుగా పెట్టుకుంటే కనబడప్పుడల్ల తడుపుకుంటూ ఉంటే చాలా. బాగా మొలకలు వస్తాయి అండి అవి
అవున అండి
ఎ అందులో కొంచెం నిమ్మరసంమును కొంచెం పైనుండి, కొంచెం కారం చల్లుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది.
అవునా అండి అమ్మ ఒకటి కొత్త విషయం తెలుసుకున్నాం.
హ తినాలనిపించకుంటే ఆప్షన్ అది కొంచెం నిమ్మరసం, కొంచెం కారం జల్లుకొని తింటే బాగుంటదండి.
అహ్యు
నేను అట్నేతింటుండే తినాలనిపించకుంటే.
అవునాండి
ఆ
ఎట్లయితేంది ఒక మంచి ఫుడ్ ఆ.
హెల్త్ పరంగా చాలా మంచిదండి మొలకలు తినడం.
అవును చాలా మంచి ఫుడ్ ఎట్లనో ఒక విధంగా కడుపులా పడ. తే సరిపోతు వేస్ట్ కాకుండ.
మ్మ్
మేము కూడాన్జె నేను కూడాన్ చేస్తా అండి చేస్తా నేను కూడా రెండు, మూడు రోజుల నుంచి మొలకల్ చేస్తున్నా కాకపోతే ఇగ. కొంచెం ఎనిమిది గం ట్లకి ఇంట్లో పూజ కాగానే ఇగందరికీ. తలా ఇన్ని పెడతా నేను కొన్ని తింట
ఉహు ఇట్లా మన పల్లికాయలు కూడా నానబెట్టి మూట కట్టేయాలండి బాగుంటది టేస్ట్తే. తెల్లారి నాన్తే
పల్లికాయలు
పల్లకాయలు పల్లీలు ఉంటయి కదండి పల్లీలు కూడా మంచి ఇ నానబెట్టేసి మూట కట్టేస్తే టేస్ట్ బాగుంటాయి
అవునా అండి ఆ ఉబ్బి ఉబ్బి టేస్ట్ ఉంటాయ ఏమో
ఆ అవునండి కొన్ని పల్లీలు పెసళ్ళు అందులో కొన్ని గోధుమలు కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటే ఎక్కువ కాదు తక్కువ తక్కువగా
అవును
బాగుంటయి అట్లా
హ
మనం మొలకల వచ్చనంక కూడా ఒక రోజు మన నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకోవచ్చ అంటవి తినాల అనిపించకుంటే టైం దొరికినప్పుడు అళ్ళ ఇ తింటూ ఉండాలి
ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు చలికాలం తొందరగా మలకలు రావుగాని ఇప్పుడు ఎంకాలం కదా అండి వేడికి తొందరగా వస్త
హుమ్ తొందర మొలకలు వస్తయి ఏదైనా మనకి త్రీ డేస్ పడుతది మొనక రావడానికి
అవునండి
హుమ్
నేను కూడా మేము చేసుకుంటాం మేము కూడా తింటమండి
హలో
ప్రొద్దున ఇంత కొంచెం అంబలి చేసుకుంటము అంబలితో పాటు ఈ మొలకలు కూడా తింటరు పిల్లలు
హెల్దీ ఫుడ్ అండి మంచిగా
అవునండి
ఉ
ఇగ మధ్యాహ్నము ఎండలకు కొంచెం నిమ్మరసము పెరుగు పెరుగు పల్చ వేసుకొని మజ్జిగ ఉల్లిగడ్డలు చిన్న గోసె వేసు కుంటరు కొంచెం నిమ్మకాయ పిండుకుంటరు ఒక ఆ టేస్ట్ ఉంటదండి బాగుంటది తి తాగుతరిగా పిల్లలు మధ్యాహ్నం
హ్మ్
మేము కూడా ఒకసారి షిరిడికి వెళ్ళినమండి షిరిడికి వెళ్ళిన ఇప్పుడు షిరడిలో భోజనం చాలా బాగా పెట్టిడ్రండి అక్కడ కూడా ముప్పేసల్ళ పెసల్ల కూర రొట్టెలు పెడతారండి ఎక్కువ షిరిడిలో
ఉహూ
చాలా అక్కడ ఫేమస్ అటండి పెసల్ల కూర ఆ పెసల్ల కర్రీ ఎ ఎర్ర ఉల్లిగడ్డలు బాగా ఫేమస్ అట ఎ ఎర్ర ఉల్లిగడ్డల అయితె ఒక లారీ లల్లా రా మస్తు పరీతమైన ఉల్లిగడ్డలు
హూ
మన సైడ్ వచ్చేది అటు సైడ్ నుండెనట అండి ఎర్రఉల్లిగడ్డ
ఎర్ర ఉల్లిగడ్డలు
అవునంట నాకు తెలియదు గానీ మా ఫ్రెండ్ చెప్పిందండి
అవునా మనకాడ ఎక్కువ తెల్ల పంటే పండుతది
ఏంటండి
మనకాడ ఎక్కువ తెల్ల ఉల్లిగడ్డలు గా
అవును కాని వాడడము ఎర్ర ఉల్లిగడ్డలే వాడాలటండి ఆరోగ్యానికి మంచిదాట
అవునట హెల్త్ కి మంచిదట ఎర్రఉల్లి గడ్డ
ఉమ్ హెల్త్ కు మంచిదట అండి ఎర్రదే వాడాలట
ఉమ్
మేము గూడా ఇంట్లో ఎర్రదే వాడతామండి
అవును
మ్మ్
మేమైతే ఏది ఉంటే అది
మ్మ్
ఉల్లిగడ్డలు తీసుకున్నారా అండి మరి ఈ ఇయర్
లేదండి గది తీసుకోవాలి ఇగ
అందరు తీసుకుంటున్నారు అయితే
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి వెల్కమ్